ఉ చెప్పు మే
మాట్లాడేది వినిపిస్తుందా
తది
నాకు ఎందుకు అనిపిస్తుంది నందిని లవర్ ని కొంచెం దగ్గ ఎప్పటినుంచి చూడాలనిపిస్తుంది తెలుసా ఎందుకుత్తలేదో అంటే నిజం అంటే చెప్రిలాగా ఉంటాడా మనకి దూరం నుంచి అట్లా కనిపి పిస్తాడని
హుహు
వాడా హైట్ లేడు తెలుసా అసలు హైట్ లేడు కొంచెం కూడా లేడు నందిని కంటే కొంచెం ఉన్నాడు అంతే
హ్మ్మ్
అబ్బాయిలు హైట్ గా ఉంటేనే బాగుంటారు కదా మే
అంతే ఆ రోజు నేను దూరం నుంచి చూసి అసలు ఆ పిల్ల అనుకోని కూడా అనుకోలే టీ షర్ట్ టూ అవేస్ వస్తాంటే హ్మ్మ్
మంచి కంట్రోల్ లో పెట్టినాడు నందిని ని స్టోర్ల్ పెట్టక పెట్టకూడదు అరే స్టోరీలు పెట్టకూడదంటా ఫొటోస్ పెట్టకూడదు హ్మ్ అవా ఏమన్నా అట్లా పెడితే తే నేను నను గాలికి వదిలేసానా ఏదో అంటాడంట
నీకు ఎట్లా తెలుసు
ఆ పాపే చెప్పింది ఆ రోజు నువ్వు రాలేదా ఒకసారి
హ్మ్
ల్యాబ్ లో ఉంటే అప్పుడు చెప్తా అన్న నేను అందరిలాగా ఎందుకు నేను చెప్పలేకపోతా వాళ హ
అట్లున్నా ఉండొచ్చు పట్టిచుకోకుండా ఉంటే ఎట్లా ఉండడం హ్మ్
మళ్ళీ మీకేమమ్మా ఆ పిల్లడికి డబ్బులు ఎక్కువ ఉంది అనుకున్నాం కదా మనము ఆ
హ్మ్
అప్పుడు చెప్పు మీకు సొంత ఇల్లు ఉందా అని అడిగా ఉంది అంటే అభిష్ వాళ్ళకి ఇంకా సొంతిల్లు లేదు తెలుసా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే ఇంకా పెరుగుతున్నారు అని చెప్పింది హ్మ్ హు అనుకుంటా అయినా బిజినెస్ ఉంది కాబట్టి అయిపోతుంది అనుకో పది మౌనికా మనయే డబ్బులు ఉన్న వాళ్ళతో పట్టేసినవు కదా మ్మ్ ఎన్ని నాలుగో మూడో ఉన్నాయమ్మా
హ్మ్ మరి ఇంకేం
వాళ్ళ అన్న కూడా లవర్ ఉన్నారంట నందిని వాళ్ళన్న
హ్మ్ అ పిల్ల అది చెప్పింది ఎప్పుడో చెప్పింది
అది వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరికి తెలిసి తిట్టినారంట అయిన కూడా వాడు ఆ పాప తో మాట్లాడుతూన్నాడు వాడికి సిగే లేదు అని చెప్పామేము
ఈ పిల్లకి సిగ్గుందా
ఆ అదే నువ్వు చెస్ చేస్తలేవ్ ఏమి అంటే నేను మంచిదాన్ని అంటుంది
అబ్బా
అపాప ఇంకా దొరికిపోలే కదా ఇంట్లో
ఆహా దొరికితే అప్పుడు తెలుస్తుంది లే
హుమ్ ఆ ఆపని వొదిలేసి వస్ వస్త డంటమ్మా పుత్తూరుకి ఇతను
అవునా
హ్మ్ రోజూ ట్రైన్ లో వదిలేసి వస్
మళ్ళ ఎందుకు అందరినీ ఏసుకొని పోయింది నాకు అర్ధం కాలా! వాళ్ళింట్లో ఒప్పుకోరాని.
మ్ అట్లా కాదు మౌనిక ఇప్పుడు మనమూ ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పోయినామంటే గుళ్ళకి
మ్మ్
కొంతమంది కంట్రోల్ లో ఉండ్రు అదే ఇంకా ఫ్రెండ్స్ అట్ల ఉన్నారంటే, ఆ ఇట్లున్నాయి కొంతమంది చూసే విధానం కూడా అంతే, ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే మనకల్లే చూస్తా ఉంటరు. అయ్యో నాకు షేమ్ ఫీలింగ్ తెల్సా
నాకు అట్ల ఎవురూ చూడ్లా ఒక్కసారి కూడా చూడ్లా.
మ్మ్ అప్పుడు మే నేను జోగి తప్పితే ఎవ్వరు లేరు తెలుసా ఇట్ల అలా పేరు వొచ్చిన వాళ్ళు.
ఎక్కడ ఆఁ హా ఎవురు లేకపోయిన సరే మమ్మల్ని ఎవర్ చూడరు
హ్మ్
ఇంకా బాగా మాట్లాడిస్తారు వాళ్ళే మాకైతే.
మ్ జోగి కూడా అంతే అందరితో బాగా కలిసిపోతాడు, మాట్లాడతాడు కాబట్టి సరిపోతుంది.
అందరూ ఉంటే అదొక సంతోషం నాక్ తిరుమల పోతే అదొక ప్రశాంతత తెలుసా నాకు ఎంత బాగా మంచి ఫీల్ తిరుమలాకి ఎళ్తే ఎంత బాగుంటుందో
న అందరికీ అదే ఫీల్ బా ప్చ్ ఆడ్నుంచి వస్తే నాకు ఏడిపోస్తుంది ఇంకా రెండు రోజులు ఉందామని.
కదా నాకు కూడా చాలా బాగా నచ్చుతుంది తిరుమల. ఏ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది.
మమ్మల్ని మేము స్నానాలు చేసుకొని వచ్చేటప్పుడు ఒక ఆంటీ ప్చ్ ఆం టి కదు అవ్వ! వాళ్ళ మనవరాల్ని మనవున్ని తీసుకొని వచ్చింది. ఆ పాప ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటది అనుకుంటా నేన్ జడ ఏసుకుంటాంటే చూస్తానే ఉన్నింది అనుకున్న ప జడ ఏయమంటుందే నేను ఏసిన ఆ పిల్ల నే ఎక్కడ ఎళ్ళిపోతానో అనేసి ఫాస్ట్ ఫాస్ట్ గా స్నానం చేసుకొనీ, వాళ్ళ అవ్వని వా జడేయెమనవా అక్కని అనింది. నన్ను అడగ చ్చు కదా అడగలేదు గమ్మున ఉండే మళ్ళీ అ వ్వ మా జడేయ్ జడంటా ఏస్తావామా అంటే హాఁ ఆంటి ఏస్తానని చెప్పి ఏసినా. ఎంత బుద్ధిగ్ గుర్చినిందో ఆ పా ప అందరు చిన్న పిల్లలు అల్లరి చేస్తా కూర్చొంటే ఏపిచుకోరు కదా, ఆ పిల్ల అడిగి మరీ రెడీ అవుతుంది. ఆంటీ అడిగింది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే, చెప్పిన ఇట్ట సో అండ్ సో తిరుపతి నుంచి అంటే మీది లోకల్ కదా రోజు వస్తారా దర్శనానికి అంటుంది. రోజు ఎందుకు వస్తాం దర్శనాని కీ లేదు అట్లంతా ఏంలే మంత్స్ కి త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ కి అలా ఒక్కసారే వస్తాము సంవత్సరాలు కూడా అయిపోతాయి అంటే, పక్కనే కదమ్మా ఉంది అంటుందమా!
రోజూ పోయి ఏం చేస్తామంటా?
అదే డౌట్ తెలుసా నేను ఎప్పుడైన్నా దూరంగా పోయి తిరుమల అని తిరుపతి అ చెప్తే మీరు రోజు దర్శనానికి పో తరా, మీకు లడ్లు ఫ్రీగా వస్తాయా, ఎన్ని క్యశ్చన్లు అడుగుతరు తెలుసా తిరుమల, తిరుప తి ఒకటి కాదు సామి అంటే అప్పుడు.
నేను ఫస్ట్ లో అట్లే అనుకుంటా అండి తిరుమల తిరుపతి ఒక్కటే ఏమో అనుకుంటాను.
కాదు తిరుపతి నుంచి తిరుమలకి అన్ని సప్లై అయితాయి.
ఆ
తిరుమ్ తిరుప తిరుమ్లా కోచ్చిన్ డబ్బుల్నే తిరుపతిని డెవలప్మెంట్ చేసేది.
ఆహా అయినా మంచిగా వస్తుంది కదా డబ్బులు ఉండీల్లో ఎట్లే
వచ్చినా కూడా వాళ్ళు అవును కట్టల్ కట్టలేస్తారు వచ్చి అయినా వాళ్ళు మెయింటెన్ చెయాలి కదా తిరుమలాని మెయింటెన్ చేయాల్ అంత మందికి భోజనాలు పెట్టించాల అంత మందికి ప్ర సాదాలు పెట్టాలి వాళ్ళకంతా చెయాలి ఇంకా తిరుపతిని మెయిం టెన్ చెయాలి తిరుపతిలో గుళ్ళున్నాయి. ఆ గుళ్ళని మెయింటెన్ చేయాలి.
హ్మ్
ఇంకా అవన్నీ చెయ్యాలి కదా వాళ్ళు కూడా ఇంగ జీతాలు ఇవ్వాలి.
ఆ అప్పుడున్న వాళ్ళందరికీ కదా ఫ్రీగా సేవలు చేసే వాళ్ళు వస్తార అటనే
డొనేషన్లు ఇస్తారు అంతే మొన్న మేము పోయినప్పుడు పదకొండు లక్షలు ఇచ్చినారు ఎవరో
ఉన్న వాళ్ళే అట్లిత్తరు కదమే
అవును అప్పుడు అనిపిస్తుంది లేనోళ్ళకిస్తే కనీసం వాళ్ళన్న బతుకుతారు. కదా అని నాకోస్తే నేను ఎందుకు ఇవ్వను నాగుడా అన్ని కోట్లు ఉంటె ఎంత బాగుడ్నో
అన్ని కోట్లున్నా పక్కన మనుషులు బాలేేక్పోతే కాదుమే ఎంత డబ్బులున్నా మనతో మంచిగా మాట్ మాట్లాడే మనుషులు చూసుకునే మనుషులా ఎంతున్న లాభం ఉండదు తెలుసా మనం మిడిల్ క్లాస్ లో ఉంటేనే అన్ని అనుభవించగలం అన్ని తిరగ గలం డబ్బులు ఉంటే వేస్ట్ మౌనిక దాసి పెట్టాల అనే ఫీలింగ్ వస్తది ఉంటే ఎక్కువ డబ్బులు వచ్చే బుద్ది
వాళ్ళు పిసినారోళ్ళు
హ్మ్మ్
అసల్ దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని ఏం చేస్ స్తారు లాస్ట్కి సిబిఐ వాళ్ళంతో పోతుంది.
కదా అదే ఏందో మనం మంచిగా ఎన్ ఎంజాయ్ చేసి ఖర్చు పెడితే పోయే
హ్మ్ నాకు ఒక్కోసారి దాచి పెడదాం అనిపి ఒక్కోసారి ఏమనిపిస్తుంది ఏదో ఉంటాం రేపు ఉంటామో ఉండమో మనం నచ్చింది చేసేద్దామని చెప్పి ఖర్చు పెట్టేస్తా
ఆ జోగి ఇక్కడే అట్లే
ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది మైండ్
అంతే ఎప్పుడు అనుకుంది అప్పుడు చేసేస్తే పాయే ఎత్తి పెట్టుకొని చేసేదేం అంది ఎత్తి పెట్టుకున్నా ఒక నిమిషముకు మారిపో మనస్ అప్పుడైనా ఖర్చు పెట్టాల్సిందే
అంతే కదా చ్ నేను ఎంత ఎత్తు పెట్టుకున్నా గాని ఆ ఎత్తి పెట్టు కున్న డబ్బు నా కోసం ఖర్చు ఎప్పుడు తియ్యను కూడా తీను పక్కనవోళ్ళదయితే అప్పుడు తీస్తాను నేను డబ్బులు
ఆ మేమి ఇప్పుడైతే మా అమ్మ ఎత్తి పెట్టిన డబ్బులు నుంచి ఒక ఇల్లు కట్టింది తెలుసా అది ఎప్పుడు మేము సిక్స్ ఆ మేమ్ నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఏసిందే ఆ పాయ ఇప్పుడు ఇల్లు ఇప్పుడు పుర్తిగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు కట్ట్చేశాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉమ్ లెక్ అప్పులు చేసి కట్టినిన్న్టె ఇప్పుడు మా పరిస్థితి కూడా మీలాగయిపోవు మాకు ముందే ఇల్లు ఉన్నింది కానీ చిన్న ఇల్లు ఉండేది ఇప్పుడు మంచిగా కట్టుకున్నామంతె అప్పులు ఉంటే అదేంటుంది కదా మోనిక సరిగ్గా తినలేం అప్పులు తీర్చాల అనేదే ఉంటుంది
ఉమ్ ఎందుకులో ఇంకా దాని గురించి నాకు ఇంటికి పోత ఇంకా అదే చెప్తా అంటారు
ఉమ్ బా కష్టపడాలి మనం కూడా ఇంక చదివిన దానికైనా ఏదో ఒకటి చేస్తే హలో ఎమ్ మే ఎమ్ ఆలోచిస్తానవ్
ఆప్పుల గురించి మాట్లాడతా అంటే నేను సైలెంట్ గా ఉన్నా తెలిసిందే కదా అదంతా అని చెప్పి
వస్తా మాట్లాడుతన్నా ఈ బొమ్మలు వేసే తలకి దోళ తీరుతుంది నాకు అంత రాసేసి బొమ్మలు వేస్తా
నేను కుడా అంతే అంతా రాసేసి బొమ్మ వేసేది
ఆ పావని ఎంత ఎంత రాస్తుందో క్వషన్లు కోర్ ఫైవ్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ రాయలా
నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ రాయాలంటే మూడు రెండూ పోతాయి
ఆ అది అట్లా వాళ్ళక అయితేనే సెట్ అయ్యేది మనకి మన మీ అదిగ సింపుల్ గా అర్థం అయ్యేటట్లు చూసుకున్ ఆ ఆ పాప నాకు కొన్ని చదివితే అర్థం కూడా కావు థెలుసా పావని బుక్ లో
డెరివేషన్స్ అర్థమవుతాయి కానీ మరి అంత పెద్దగా రా స్తే మరి చదవాలని ఇంట్రెస్ట్ రావాలి ఫాస్తు
ఉమ్ ఈసారి కూడా సెమ్ లో మంచిగా మార్క్స్ తెచ్చుకోవాల అనుకుంటు ఆ సరే